హలో హాయ్ ఇప్పుడు ప్రజెంట్ ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా ఆ ఎండలు ఎక్కున్నప్పుడు బయటున్న ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఎండా చాలా ఉన్నాయి
అంటే ఎండ చాలా ఎక్కువన్నాయి అంటే ఎటువంటి ఎండలు అంటే ఇప్పుడు అంటే ఎక్కువ వాటర్ అవి తీసుకోమంటారా లేకపోతే ఎక్కువ ఫేస్ కవర్ అలా చేసుకోమంటారా
ఎక్కువా ఎక్కువ వాటర్ ఎక్కువ జ్యూసెస్ తాగాలి ఎందుకంటే ఈ ఎండలు బాగా ఉన్నాయి మా నువ్ ఎండ కాదు పొద్దున్నే ఏమిడి చాలా పొద్దున్నే అంట చాలా
అంటే బాడీ డిహైడ్రేట్ కాకుండా జాగ్రత్త తీసుకోమంటావా
మ్మ్ మ్మ్
మ్మ్ ఇప్పుడు మా బైక్ల మీద వెళ్తూ ఉంటారు కదా ఎండకి
మ్మ్ ఎల్
వాళ్ళు వాళ్ళు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి
వాళ్ళు మంచి మంచి కాఫేజ్ బాడీతో చేత్తోని వెళ్తే బాగుండు
ఫేసు, బాడీ కవర్ చేస్ హెల్త్ బాగుంటదా
అ వాళ్ళు ఎప్పుడని ఎక్కువ వాటర్ అనేది తాగితే
ే ఎక్కువ వాటర్ అవి కూడా తాగుతా ఉండాలంటారా
మ్మ్
కాకపోతే ఇప్పుడు కొంతమంది ఇవా ఎండకి చాలా ఇబ్బందులు పడుతుంటారు కదా బస్సెస్ దొరకపోవడం రోడ్ల నడుచుకుంటూ పోయే వాళ్ళి వాళ్ళకి ఏం చెప్తావు మరి మీరు
అదే ట్యాప్ అవి మీరు సఫై చేతే చే హెల్ప్ చేయండి వాళ్ళ ద్వార ఇబ్బంది పడతారు కదా
హెల్పింగ్ నేచర్ పెట్టుకొని హెల్ప్ చేయమంటావు
నను అవును జ్యూసెస్
ఆ ఆ ఏమి ఎంత ఎక్కువ హెల్ప్ చేస్తే అంత మంది బాగుపడతారంట కదా ఇంకా ఇంతలో ఎండలు రాడానికి కారణం ఎవరు
దానికి కారణం మనమేలే
ఇంతలా ఈ ఎండలకు కారణం మనమా దానికి నీ దగ్గర ఏమైన్నా ఆన్సర్ ఉందా మనమే అని
చెస్తంది కాబట్టి అది ఎఫెక్ట్ బళ్లి మనకే వస్తుంది
అంటే మనం వాతావరణాన్ని వదిలేశాం కాబట్టి వాతావరణం ఇప్పుడు మనల్ని దెబ్బ తీస్తుందంటావా
మూడు
రే మనమే ఏ విధంగా పాడు చేసామని ఇప్పుడు అంటే మనం ఎక్కువ పొల్యూషన్ చేయబట్టి ఇలా జరుగుతుందా అంటే ఇప్పుడు ఎక్కువ మళ్ళీ మనం చెట్లు పెంచి పొల్యూషన్ అంతా తగ్గిస్తే మళ్ళీ వాతావరణం నార్మల్ స్టేజ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయా
చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు
అంటే ఇప్పుడు చే దాటిపోయిందంటారా మన చేదాటిపోయిందంటార వాతావరణం ఆ ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఇంకా ఏమైనా టెక్నిక్స్ అలా ఉన్నాంకా లేకపోతే ఇంకా ఏ చేస్తే ఇంకా వాతావరణం ఏం చేస్తే ఇంకా తప్పకుడాం పాటించాలంటే
మా మందు మనం మలారి తవాత వాతావరణం మా వలాది
అే మనా పస్ మారితే వాతావరణం నిదానంగా మారుతాయంటవా
ఉం అవును
అ ఎంత నిదానంగాంట కనీసం ఒక పది సంవత్సరాలకైనా మారిపోతుంది మళ్ళీ నీట్గా మన వాతావరణంంట ఎండాకాలం ఎండలు పడడం వర్షాకాలం వర్షం పడడం అని
అవును అది పది పది సంవత్సలు పట్ట తీజగా మారాల మ అది మారది ముందు మనం మా దమాలనంద ముందు మా మాడ
దానికంటే ముందు మనుషులు మారాలంటారా
ప్యాసిస్ బోటల్పద దస్ వాటర్ బాటిల్స్
అంటే ఇంకా ఇప్పటి నుంచి ప్లాస్టిక్ ని వాడడం తగ్గించి ప్లాస్టిక్ ని కాల్చడం ఆపేసి మాల్ గ నేచర్ కి తగట్టు టూ నేచర్ ఫ్రెండ్లీగా ఉండమంటాం మంచిదంటారా
ఉం అది చాలా మంచిది
కాకపోతే ఇప్పుడు ఒక్కర్ మా మాత్రమే చేస్తే అది కుదరదు కదా లోప అందరు చేయాలంటారా
అవును అందరు చెయాలి అందరు వల్లే మానంత అవకాశం ఉంటుంది
ఆ కాపోతే దాన్ని ఇప్పుడు మం వెళ్ళి ఇంటింటికి వెళ్ళి చెప్పడం కుదదు కాబట్టి గవర్నమెంట్ దార కొంచెం హెల్ప్ చేయాలి కదా
అవును ఇంటింటికి వెళ్ళి చెప్ప అవసరం లేడు సోషల్ మీడియా ఉంది సోషల్ మీడియా పెట్టి పోస్ట్ అదిట అ
అంటే ఇప్పుడు ఒక్కడు మారితే ను కన్ని చస మడతా
అవును మాదే అవకాశాలు ఉన్నాయి
మారే అవకాశం అంతే అది కూడా నిజమే ఇప్పుడు ఒక ఊరు మారిందంటే అంటే ఆ ఊరిని చూసే ఆ మండలం అలా మొత్తం మారుతాయి కదా అదేనా మీరు చెప్పేది అది గోడా మంచి ఆలోచన మీకి కాపో అతే మనం ప్లాస్టిక్ కవర్లు అవి కూడా వాడ తగ్గిచ్చి రీయూస్ విజబుల్ కవడ్స్ అయి ఉంటాయి కదా
చాలా మంది ఈ ఊజ గుడి వాడంటే చాలా డబ్బులుపోతాయని ఆ చెప్తున్నారు పేస తన్నా అదే తత్తువ అవుతుందని నా అభిప్రాయం
ఆ అది నిజమే ప్లాస్టిక్న్న రియూజబుల్ కవర్ చే తప్ప అది ఒక్కసారి గుణ పెట్టి ఎప్పుడు అదే వాడతాం కాబట్టి
ఉమ్
అంటే అది ఒక్కసారి కొన్నామంటే గణసం పది పదిహేను సార్లు వరకు వాడుకోవచ్చు కదా
ఉం
అదే నేను అనేది అందుకోసం మనం
ఇపు చాలా మంది చెట్టులు తొట్టెత్త కాఅరం ఏంటో మీకు తెలుసా
అంటే చెట్లు కొట్టడానికి కారణం ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఫైర్వుడ్ కోసం చెట్లు కొట్టేస్తారు ఆ దాంతో పాటు ఇంగా కొంతమంది ఏం చేస్తారంటే ఆ మా ప్లేస్ కావాలి నాకు వాడుకోవడానికి ప్లేస్ లేక అలా చేస్తుంటారు ప్లేస్ లేదనేసి ఆ చెప్పండి
తంపిని ఒత పేస్ చెట్టు తుట్టేసి అది వేరే వేరే షేట్ చెట్టు పెంచతున్నదా అది దాని వల్ల వివిజ ఏమైనా ఉన్నా
ఏంటి బాగా చెప్పండి అడతం కల
ఒక కంపిని ఆట ఒక విలేజ్ చెట్టులన్నీ కోట్టేసి ఆ ప్లేస్ కంపిని కట్టేసిన తర్వాత వేరే స్టేటరు చెట్టు పెం పెంచాల కదా చేట్టులు
వెస్ట్ గా చెట్లని కొట్టేసి వేరే కాడ త ఒక కంపెనీ వచ్చి ఒక ప్లేస్ లో కొచ్చేసి అక్కడి నుంచి అక్కడ ఒక కంపెనీ కడుతుంది కదా నువ్వ అనేది ఒక కంపెనీ వచ్చి అక్కడ చె ఉన్న చెట్లన్నీ పడేసి కొత్త కంపెనీ కడుతుందాటావా హలో హలో అదే నా నువ్వు అనేది హలో స్ దిస్ శాడు బోల్ నిజమేనా ఇప్పుడు ఒక కంపెనీ వచ్చి చెట్లు పడి